హలొ
హలో బావున్నార అండి
ఆ బావున్నమండి మీరు బావున్నరా
చైపోందండి
ఆ ఐందండి
ఎం చేసిర్రండి లంచ్
మి లంచ్ అయిందా
ఆ నేన్ లంచ్ చేశ్నా అండి కాకర్కాయ కర్రీ చేశ్న మా గ్యాస్ ఐపోయింది
శుభవార్త ఏం చేసింరు మరి గ్యాస్ ఐపోతే
రైస్ వండిన కరీ ఆఫ్ ప ఆఫ్ ఉడ్కింది గ్యాస్ ఐపోయింది ఇంకొ ఆఫు మా ఏరియాలో వాళ్ళ ఇంటి దగ్గర జేస్కొన్ ఒచ్చిన
మరెట్ల అండి దగ్గర్లో స్టాక్ ఏం లేకుండెనా అండి
స్టాక్ ఎం లేదం ఈ మధ్యలో గ్యాస్ దొరకది అంటున్నారు నిజమేనా అండి
లేదు లేదు ఉందట స్టాక్ ఇండియన్ అయితే ఉందట హెచ్ పి ది తెలియదు గాని
అవునా
ఉమ్ కానీ బుక్ చేసుకోవాలట వన్ డే ఉమ్ వన్ డే బిఫోర్ బుక్ చేసుకుం టే
మ్ హ్మ్
మనకి గ్యాస్ అవైలబుల్ ఉంటదట అండి వన్ డే ఉండాలట కంపల్సరీ
అవునా అయితే ఇంత ముందు గ్యాస్ అతను ఒకతను గలిసిండు అయితే గ్యాస్ తీసుకొని పెట్టుకోవాలి స్టాక్ గ్యాసులు ఒక మూడు నెలల వరకు గ్యాసులు దొరకాయి తర్వాత పాతకాలం లాగానే కట్టెల పోయిన వండుకోవాల్సి వస్తది గ్యాస్ అయిపోతే గ్యాస్ మాత్రం దొరకది అనేస్ చెప్పిండు ఒక ఆతను అయితే అది నిజమా కాదా అనేసి
ఏ అలాంటిది ఏం లేదండి అట్లనే అంటారు ఇగ ఉమ్ ఉమ్
ఏమో ఇగ గ్యాస్ రేపట్లోగ తెప్పిచ్చుకోవాలండి
మ్ రేపటి వరకు నింపించుకోండి ఎట్లాయినా
మ్
ఇంకెంటండీ విషయాలు పిల్లలు తిన్నారా
ఆ తిన్నారండి పిల్లలు తిన్నారు పడుకోలేదు బయటకెళ్ళి షటిల్ ఆడతాండ్రు మా ఇంటి ముందు షెటిల్ ఆడతాండ్రు షెటిల్ బాల్ బ్యాట్ ఉమ్ ఇంకా ఇంకేమున్నాయి చెప్పాలి అండి ఏదైనా విషయంముంటె చెప్పరాదు
ఇవాళ మీరు ఫాస్టింగ్ ఏమో కదాండి
అవునవును ఫాస్ట్ంగ్ ఇవాల అవును ఫాస్ ఫాస్టింగ్ ఏ ఉన్నాండి సాయిబాబాకి
మ్
షిరిడి కి వెళ్ళాం అనుకుంటున్నాం గాని షిర్డికి వెళ్ళడం అయితే లేదు సమ్మర్ లో వెళ్ళాలనుకుంటున్నాం మరి దేవుడి ద
వెళ్తారా అండి ఎటన్నా మరి మీరు
నేనెప్పుడు వెళ్ళలేదండి షిరిడి కి
మ్
ఏమో ఎప్పుడు ఫ్యామిలీ తోటి వెళ్ళాలి అని మా ఆయన మొక్కుకున్నాడట రాలని వెళ్ళ అనుకుంటున్నాం
మ్ మ్ సాయిబాబా అంటే మీక్ కొంచెం భక్తి ఎక్కువే అనుకుంటా కదండి
అవునవును సాయిబాబా అంటే చాలా ఇష్టం అండి మ్యారేజ్ కు ముందు నుండి ఫాస్టింగ్ ఉంటున్నా నేను
మ్ ఎప్పుడైనా వెళ్తారా అండి మరి గుడి కి అట్లా
ఆ ఒకప్పుడు చాలా గు గురువారం వచ్చిందంటే ఎవ్రి సా ట్ తాజ్ డే తజ్ డే వెళ్లే టోళ్ళము కానీ ఇప్పుడు ఇగ మ్యారేజ్ అయినప్పటి నుండి పిల్లలు ఫ్యామిలీ ఇగ పనుల వల్ల ఇగ బాగా తగ్గిపోయిందండి టెంపుల్స్ కెళ్ళడం
వెళ్తలేరా అండి ఇగ
ఇగ ఏళ్తాలేం అండి ఎల్లడమే అయితలే ఇక్కడ ఈ శివాలయం దగ్గరా విజగాం శివాలయం దగ్గరా నంది ఉంటాద్ జుడండి ఆ నంది ఎంత బాగా చెక్కిండ్రో గదండి శిల్పులు ఎంత గ్రేట్ గదా
అవునండి చూడ్డానికి గూడా చాలా బాగుంటదండి నంది చెవుల గూడా మనం ఏం కోర్ కున్నా అయితదని అంటారు గదండి మీరు ఎప్పుడన్న కోరుకున్న రండి ఏమన్నా
ట్రై చేయనే లేద్ అసల్
మ్ హు అదే అంటారు అయితే మరి నంది చెవులో చెప్తా ఉంటారు శివరాత్రి రోజు పిల్లలైతే టకటక వెళ్ళి
అహా
మ్ అట్లా మీరేమన్నా చెప్పింరా అండి ఎప్పుడన్నా
లేదండి ఎప్పుడు చేప్పలేద్ ఎప్పుడు చెప్పలేదు గనీ శిల్పులు మాత్రం చాలా గ్రేట్
అవునండి పెయింటింగ్ అది అంత బాగుందండి
అవున మీరు ఎప్పుడైనా వరంగల్ టైం వేయి స్థంబాల గుడి జూస్
ఆ వెళ్ళినమండి వరంగల్కీ వేయి స్తాంబాల గుడికి వెళ్ళినము ఇంకా భద్రకాళి టెంపుల్ కు గూడా వెళ్ళినమండి పిల్లల్ని తిస్కొని వెళ్ళినాం హాలిడేస్ లో గకుండా నార్మల్గా ఉన్నప్పుడు అట్లా వెళ్ళినాం చాల్ బాగా సంతోషంగా తిరిగినమండి అప్పుడు అ డే మర్చిపోలేము ఇంకా
ఆహా అదే ఒక్కో అంటే బాగుండే గాని కొంచం పాత పాతగుండే కదండి
మ్ పాతగానే ఉన్నాయండి అంటే అప్పటియి వెేయి స్తంభాల గుడి ఇంకా కొంచం పాతగైపోయింది
ఆహా
ఆ ఇంకా భద్రకాళి టెంపుల్ అయితే బానే ఉందండి మ్ చూడ్డానికి కొత్తగానే ఉంది
మ్ ఇది పాతగున్నా కుడా చాలా విశిష్టత ఉందండి దీనికి
లు అవి చాలా బాగుంటాయి కదండి
అవును
మ్
కాబట్టి ఇవన్ని ఇంకొన్ని వేల సంవత్సరాలు అయినా గుడా చాలా స్టాండర్డ్ గా బాగున్నాయ్
మ్
అసల్ శిల్పులైతే లరా ఎంత బాగా చెక్కింన్రు గదా ఎంత గ్రేట్ కదండి శిల్
హు మ్
మ్ ఇంకేమన్నా టెంపుల్స్ చూసిరా అండి
ఇంగ అదేనండి ఇగ వేయి స్తంభాల గుడ ఒకటి చూసినాం భద్రకళి టెంపుల్ ఇంకా అంతే మా ముస్లిమ్స్ టీచర్స్ తోటి కలిసి వెళ్ళినాం అండి అక్కడ దగ్గర్లో దర్గా కూడా వెళ్ళినం దర్గా కూడా చాలా బాగుండేయండి ఇంగ అది కూడా చూసినం
దర్గాలో మరి ఎట్లా ఏమన్నా విగ్రహాలు ఉంటాయా ఫొటోస్ ఉంటాయా ఏముంటాయి మార్ ద దర్గాలో మరి అది ఎట్ ఎట్లా మరి ఎట్లా
ఏమో ఇగ అంతగా గుర్తులేదు కాని చాలా బాగుండే అండి అది ఒక బాక్స్ లో ఇట్లా పెట్టుండే
ఆ
దేవున్లు చూసినాము చాలా బాగుండే చూడ్డాన్
ఆ హా
కానీ అక్కడే ఇంకా ఎక్కువసేపు ఉండాలనిపించింది
అవునా
చాలా పెద్దగుండే కోట కూడా
అ
మ్ చేక్క గాజుల తోటి కిటికీలవి తలుపులు చూడ్డానిక్ మంచిగుండే అండి
అవునా మ్ హు టెంపుల్స్ కెళ్తే చాలా ప్రశాంత్
అవునండి అన్ని మర్చిపోయినట్టు అనిపిస్తాయి టెంపుల్స్ కెళ్తే అయితే
ఆ
నేను కూడా ఒకప్పుడు చాలా వెళ్ళలేదనండి సాయిబాబా గుడికి ప్రతి గురువారం మందరం మా వీధిలో వాళ్ళందరం కలిసి భజనకెళ్ళే వాళ్ళం సాయిబాబా గుడికి భజన పాటలు నేర్చుకునే వాళ్ళం బాలవికాస అన్ ఒక కేంద్ ద్రం ఉండేది ఆ కేంద్రం నుండి వెళ్ళలి సాయిబాబా పాటలు ఫుల్ పాడేటోళ్లు
అవున మిక్ అచ్చా అండి పాటలు పాడడం
ఏ లేదు ఏ చిన్న కొత్త విషయం జరిగినా కూడా తప్పకుండా టెంపుల్ కి వెళ్ళేటోల్లమండి సాయిబాబా గుడికైతే అదొక్క ఆ దూరమే కానీ మంచిగా అందరం కలిసి పోయే వాళ్ళం అండి మంచి అనిపించేది గురువారం అచ్చిందంటే ఇగా అదొక పని అన్నట్టిగామక్ ఆడ భజన చేసుకొని ప్రసాదం తీసుకొని ముఖ్యంగా ప్రసాదం కోసం కూడా పోయేటోల్లమండి చిన్నగుండంగా
అగ చిన్నపిల్లక్ ప్రసాదం అంటనే
మ్ ఇగ ఇప్పుడు అవి లేనే లేదు ఎటు వెళ్ళడం లేదు ఇగా
మిక్ భజన భజన పాటలు పాడడం వచ్చా అండి
ఇగ అంతగెం రావు గాని ఇగ మామూలుగా వచ్చండీ
ఆహా అవునా మిక్ ఏ దేవుడు అంటే ఇష్టమండి
నాకు ఎక్కువ శివుడు అంటే ఇష్టం అండి
అవునా
వెళ్తానండి ఎప్పుడిగా శివుణ్ణి కంపల్సరీ వెళ్తా
ఆ
మ్
ఫస్ట్ంగ్ ఫాస్టింగ్ ఉంటారా అండి.
అవును ఫాస్టింగ్ ఉంటానండి మండే ఉంటాను.
హ్మ్
ఆ ఫ్రైడే ఉంటాను టూ డేస్ ఉంటానండి ఫాస్టింగ్ కంపుల్సరీ దేవుడికి. ఫ్రైడే లక్ష్మీదేవికి ఉంటానండి మండే శివుడికి ఉంటానండి.
అవునా అంటే లక్ష్మీదేవి శివుడు అంటే చాలా ఇష్టం అన్నట్టు మీకు.
ఆహ్ ఇగ నాకు బాగా ఇష్టం అండి.
ఉమ్.
దేవునులంటే.
మాకు కూడా శి శివుడు అంటే చాలా ఇష్టం అండి. సాయిబాబా శివుడు. చాలా ఇష్టం. మాకు కూడా ఓన్గా శివాలయం ఉన్నది సొంతంగా మా అమ్మ వాళ్ళకి. ఇగ వాళ్ళ అమ్మ వాళ్ళకి ఇంటి దేవుడు అన్నట్టు శివుడు.
వెళ్తారా అండి మరి ఎప్పుడన్నా.
ఆహ్ ఎప్పుడైనా వెళ్తాం మేము ఏ ఫెస్టివల్ ఉన్న అక్కడికి వెళ్ళంది ఉండనే ఉండం. కచ్చితంగా ఎల్తామ్. పూజ చేసుకుంటాం అక్కడ ఆహ్ చిన్న గుడి. అమ్మ వాళ్ళది పట్నాలు వేసుకుంటారు. దా ఇగ ఫైవ్ ఇయర్స్ కి ఒకసారి. రాజన్న పట్నాలు వేస్తారు.
హ్మ్.
మంచిగుంటది మా అంటే మ. అమ్మ వాళ్ళ టెంపుల్ కూడా సూపర్ ఉంటది. పట్నాలు వెస్తారు మంచిగా. పట్టనాలు ఉన్నప్పుడు గని ష్. శివరాత్రి కి గాని. ఇట్లా బేడిలు వేసుకునే వాళ్ళు బేడిలు వెసుకుంటారు మొక్కుకుంటే. రాజన్న బేడిలు వేసుకుంటారు.
ఇంకా అండి.
హ్మ్ మంచిగా ఉంటాయండి టెంపుల్స్ కి వెళ్తే ప్రశాంతంగా ఉంటది చక్కగా. శివుడికి కూడా ఏళదాం అని.
తిన్నారా అండి ఇంకా.
ఆహ్ తిన్నామండి తినం ఇగ టీవి చూదాం అంటే మా టీవీ లో బ్యా. బ్యాలెన్స్ అయిపోయినాయి అయితే ఒట్టిగనే.
సరేనండి మరి.
ఓకే ఓకేఓకే. ఓకే అండి థ్యాంక్ యూ అండి ఇంతసేపు మాతో మాట్లాడినందుకు.